ససి నేను ఇం పిల్లన వాళ్ల కాద హలో ఏ తెస్తుంద ఏమి ఎందుకు ఎడండి లీట్ చేసన్నాడా
ఏవో చోల్లే
ఆ
ఉ ఈరోజ ఎంతో ఫోన్ ఎత్తలా
నా కూడాడు ఫోన్ చేసన్నాడు మే ఎత్తలేదు నేను
చెప్ంది తనే ఉంటాంరే అందుకే కాన్ఫియూస్ పట్టది అనేది
సరేలు
ఏ ఉ ఏ ఎప్పుడు నా తెపిస్తాను ఉన్నా నాక అందుకే నాతో మాట్లాడ బాబు అని చెప్పే సాగుతో మళ్ళీ నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టావు్ నీ వళ్ళు మళ్ళీ మాట్లాడాల్సి
నాకిప్పుడు రాంప్రసాద్ అన్న ఫోన్ చేస్తా ఉన్నాడు మా డాడీ తిడతాడు అన్నది కూడా ఎత్తలా శుక్రవారం ఇంటికి పోవాలి
ఏం చెప్తున్నావ్ ఆ బంగ మా బంగారు తల్లిని ఎం అనబాక మా చిట్టి తల్లి
ఉమ్
ఏందేందో చెప్తున్నాడు ఆ బిడ్డని అ ఆ మీ ఎందుకు తిట్టావు ఆ బిడ్డని బంగారు తల్లిని అట్ట అనబాక నువ్వేంది అట్టనేది ఆ అదా నన్నకవ్ పోవన్ని
ఇంటమ ఏమన్నాడు
ఏమో అమ్మ కడిగి చేసిన అట్టే అంటది చూడ్ రేప్ మాట్లాడస్తది చూడ్ అన్నరు
ఉమ్ ఉమ్ అందుకే నువ్వు ఇంకా మాట్లాడలాగాద
అప్పుటి నుంచి మాట్లాడ్లే నువ్వడా అని మని వీడియో కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టుకోను వొత్తివ
ఆ రోజు మాట్లాడావా
ఇగ నువ్వే నువ్ మాట్లాడినట్టు కాన్ఫిడెన్స్ పెట్టావ్ మళ్ళీ ఇప్పుడే ఉండండనీ నన్ ఇరికిచ్చేసావ్ ఇంక పక్కన ఎవరో ఉన్నారు మళ్ళీ ఏమని అనుకుంటారని మాట్లాడా
ఇలా టగజస్ నాకున్న సాచగా ఏేముంది మా వెళ్ళి చేయరుకుా అ లి
ఏంది పోనీలే అని ఫోన్ ఎత్తితే రోజు సోది అదే చెప్పింది ఏ చెప్తున్నాడు
మ్మ్
నో అన్న
డాడి తినేస్నడా
లేద్ తీన్టాండు
ఏమి ఈరోజింత లేటు శనివారం గుడా కాదే
టీవి చేస్తాన్నామ్మ తినకుంటా
అ
అందుకని ఇప్పడ్తీటున్నడు
నందు ఏ సబ్ బంద
మీ నువె గ పేరు చప్మాకంటీవి
నేనేం పేర్చాపినాను నీ పేరు పలకుడ్దు బైన్గళూర్లో జాబ్ చేస్తాం ఇ అప్పుడ
ఆ
ప్పుడు గుడా అంతే పద్ద్ద అస్లు అయితే పద్ధతి ఉ
ఔన
ఏం పాట పాడుతున్నవ్ మీ
ఏదో ఒకటి ఒస్తా ఉంటది
ఎడు కొస్
ఆ మీ ఇదై చెప్ప నాకు ఖచ్చితంగా ఆ పాట చూినన్ని స్టెప్పులు చూసా అంటే ఆడస్తా నువ్వు
ఆ ప ఉంది
లాస్ట్ లో ఒక్కటే బాగుంటది. ఫస్ట్ లో అంతా దే బెస్ లాగా ఉం. కామ్డీగా ఉంటందిచగా స చిరాక్గా ఉంటది త త త అనాసును
ఉ ససి
ఏ మ నాపేరు
స పాలకు
రొమ క
అచ్చస్తుందిారు బంగ్
నాకు నాకు కూడా అట్లాగే దొరికి చింన్లా.
ఇట్లానే ఉన్నదా. ఆహ్ మళ్లీ మళ్లీ వాళ్లు మాట్లాడుకుంటానే. డాడీకి తెలుసు నువ్వు నాతో ఫోన్ మాట్లాడుతున్నావు అని.
ఉమ్ ఏంది.
ఆహ్. అసలు ఏం లేవు కానీ ఇంకా అట్లాంటివి. అడగలే నన్ను.
అవును ఉన్నాయిగా. అడిగాడు నాకు ఫోన్ చేయాలా అన్నాడు ఏ అంతా మళీ చెయ్మ.
మాయ ద్వీపం మా తాతతోని ఏగలాకు ఉండది నీది ఏమ ఆహ్ కదరా మావ్వ. అక్కలకు ఫోన్ చేయలే.
దాంతో మాట్లాడాను.
ఉమ్.
ఆహ్.
ఏముందక్క.
ఎనిమిదవ రోజు మాముూలుగా మాట్లాడేదళ.
కతమల్ కడు పోతారు ఏంటి చెప్తు నిసేంట్.
ఎవరు.
ఎందు కేతము కలిపోతది నువ్వు పో నేను చెప్తున్నాను.
డాక్టర్ అంట నీకు కడుపు నొప్పి అంటగా టాబ్. ఈరోజు తేచ్చి అవి నిన్న అమ్మా ఆహ్ ‌నీకు.
అప్పుడేప్పుడు అప్ చేయ్. అయిపోంది ఇప్పుడు ఒకేసారి ఉమ్ నాకేం వద్దులే. భోంచేతి ఈరోజు.
చాలా రోజుల నుంచి బిడ్డ.
ఉమ్మ్.
కడుపు నోప్పీ అని బాధ పడతా ఉన్నది మాత్రలు తెచ్చి ఇయ్యండి. మాతన్ తెచ్చు. ఏ అని అంది.
మీ డాడీకి చెప్పమే నేను ఇంటికోస్తానీ.
ఆహ్ మళ్లీ చెప్తాములే హాలిడేస్ కి పోయాము
ఆహ్ వీలుంటే వచ్చేస్తాయి ఎల్లుండి. సరే. ఆడామే. చ
హమ్మ
ఆ అమ్మ తినింద, ఉ లేటుక్ వచ్చాడా. రా లోక హు
రాగానె ఒకజ్జాంకాయ్ తిన్నాడు.
ఉ
అక్కడ రెండు కుడువులు ఉన్నాయ్, అయ్ తిన్నాడు అరగల ఆయన్కి వాళు లేట్గా నించున్నారు.
హుహు, పొద్దున్నుంసరిగ్గ అన్నం లేద్ మె
ఏమి
పొద్దునా లే ఉప్మా పెట్టారు, లేట్ అయిపెయిందా.
ఉ
కడ బొండ తీసుక్కుని ఎల్లిపెయినం.
ఊ
బ్రేక్ లో తిన్నాం. ఇంక మరి సాయం మజ్జానం తినబుద్ది కాలె. అదిగ పుండు వంకాయ చేసార అప్పుడు అస్సల్ పొలె
ఉ
సాయంత్రమ కురుకురె దిన్న
ఏంతిన్నవా.
కురుక్కురే
ఆ
అన్ను, అన్నం తిన ఉద్ధిగాల
ఇప్పుడు తిన్లేదా.
ఉ
ఇప్పుడు తినాల్ లేదా.
తిన్న తిన్న
ఉ
పను
ఎట్టైయ్ పొయినవ్ ఒసరి చీస్న నువు బక్క పీచునంక ఇంకా బక్క పిచులాగ అయ్ పినవ్.
బ అ
తరుగ్గ తింటే కదవొల్, ఆవొల్ చె ప్పి మీరుకు
తని తింటనమే
ఏంది కొంచెం కొంచం తింటే యాడా
అంటే మేలు హోస్ట్ లో కంటే
అయితే ఎందు ఆడినా ఒక రకంగా ఉం ఇంకా బక్వి లాగ
మేనట్టయితే నేనేం చేశాడు
మర గారగా అప్పుడున్న నేను బక్క పసులా అట్ట అయిపోయిన
ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఒకటి వద్దాం
అర్థం కాాల
ఇంటికాడ నుంచి రాద్దాము ఎగ్జామ్స్కి ఒక్కటే వద్దాము అని
ఇంటికాడ నుంచి రా వద్దాము ఎగ్జామ్స్ ఒకటే వద్దాము అంటే నాకు అర్థమే మ తెలుగులో చెప్
ఎగజామ్స్ వరకు వచ్చి రాసేస్ పోదాము అని
ఎగ్జామ్స్ ఇంటి ఇంటి కాడా చదువుకొని పోతాంటావా మార్నింగే కదా ఎగ్జామ్
ఉ అడి
చ
ఎగ్జామ్స్ వరకు పెదక్కోళ్లుంటా పెదక్కో ఇంట్లో ఉంటా
ఆరు నెలలు
అ
వాారు వద్దంటారు
ఇప్పుడంతా కాదు ఇప్పుడంతా ఇంటిక వచ్చేసి ఎగ్జామ్స్ వరకు ఉండేది
ఓ
హమ్
ఏ మన్ర
ఏమంటారు కండోనేషన్ ఒక పది వేలు కట్ట
వడి నుంచి కొడతాం ఇంట్లో అన్నానికే లేవు ఎవరు
ఈ ప్పీజి కట్టే బదలు దానికే వేస్తామం అంతే కదా
అ
కాయ స్పషల్ చె
ఉ
అడ
చైరే కాలేజ్లా
మాకే శరీర వేలు కూడా వేస్తుినళ్ళు ఉన్నారు
వస మ
ఎప్పుడు మేల ఎగ్జామ్స్
ఉహు ఏప్రిల్ మే మాకు సమర్ హల్డే
ఇంక ఎప్పుడైతే ఎగ్జామ్స్
జూన్ ఓ ఎప్పుడు
ఏప్రిల్ ఎప్పుడు నుంచి హాలిడేస్ ఇంకా ఇది ఇ నెలలో రెండు వారాలు ఇంకా
హమ్
ఏప్రిల్ లో ఇంకొ చే పోతు
మ చర్మష్ స అక్సర్ జుడా
స అయిపోంద సరస తంకమ
సరే డాడీకి
సరే వద్దు
నడు ఇప్పుడే
ఏమంట
చదవండి అమ్మా డబ్బలు అవసరం ఉంటేనే జాస్త అయి మమ్మా బ
సరే చేస్తలే బాయ్
అవు
ఎవరికి నేను రానా